ఆ తిన్నారా
నువ్వు ఫోన్ చేసినావు గానీ నేను లంచ్కి లంచ్కి పోయినా ఇప్ ఇప్పుడె వచ్చినా పిల్లలందరూ అయిపోయిన తర్వాతనేటి ఆ పిల్లలందరూ కొత్త పిల్లలు ఉన్నారు కదా అవ మిస్ రాలేదు
హ్మ్
పొనంటే వాళ్ళకి పాపం పిల్లలు ఏడుస్తా ఉన్నారు కొత్త పిల్లలు కదా
అవునువును
తీసియడం మా మమ్మీకి ఫోన్ చేయవ మేడం మా మమ్మీ కి ఫోన్ చేయవ మిస్ మా డాడీ కి ఫోన్ చేయవ ఇగ అటు ఇటు ఇంగ అట్ల ఆడుగుతా అంటే ఇగ పిల్లల దగ్గరే ఉన్నా నేనే ఇప్పుడు తినొచ్చినా అన్నట్టు ఇంగ లేట్ అయింది సిస్టర్ వాళ్ళు కూడా తిన్నారు నేను ఇప్పుడు తిన్నా
అక్కనే ఫుడా బాక్స్ తెచ్చుకుంటార అక్క
లేదు రా హ సా మధ్యాహ్నం ఇక్కడే నాకు లంచ్ పొద్దునే టీ పిల్లలకా ఆ హాస్టలోనే తే హాస్టలో ఇక్కడే పెడతారు ఇంక ఇప్పుడె స్టార్ట్ కాలే కొత్త కొత్తోలో వస్తానండ్రు కదా ఒక పది పదిహేను మంది అయితే ఉంటారు ఇగ దసరా నుంచి రెగ్యులర్గా ఉంటది
హ్మ్ హు మనకేం వేకెన్సీ లేదా అందులా పని చేయడానికి
ఇందులోనా టీచర్స్కా ఆయమ్మ ఇప్పుడు మళ్ళా హాస్టల్ నడుస్తది కదా హాస్టల్ పెడితే ఇగ ఫుడ్కు ఒకరిని పెడతారంట ఇప్పుడు చాకలామ కూడా కావాటాంది పేరెంట్స్
హు
తాగలామును ఒక ఫుడ్కు ఇంకొ ఆమె అమ్మాయి చేస్తుంది కానీక ఎక్కువ జానంమంది అయితే పాప ఆమె కూడా ప్రాబ్లం అవుతుంది
ఆ
బార్య బర్తలు ఉన్నారు జార్ఖండ్ నుంచి
ఉ
వాళ్ళే ఇక పొద్దున్నన పాలు తీస్తాడు మళ్ళీ స్కూల్ వ్యాన్లో పోతాడు మళ్ళా పచ్చి బర్రలను బయట అడగట్టేసి అంత దుడ్డి సాము చేస్తాడు మళ్ళీ వాటి గడ్డి ఇంకేమన్నా ఇక్కడ రిపేర్స్ అటు ఇటు ఉంటే అన్నీ చూసుకుంటాడు ఆయననే మళ్ళీ మూడున్నరకి అ లంచ్ చేసి కాసేపు ఎట్లా ఉరుగుతాడో లేదు మళ్ళీ స్కూల్ టైమ్కి మళ్ల పిల్లలను మళ్ళీ తీసుకపోవాలి కద వ్యాన్లో
అదేగాని వేకెన్సీ ఉందా మరి అమ్మాయి చేస్తానని
అమ్మ చేస్తదా అమ్మ చేస్తే ఇప్పుడుకి మన డిఎల్ఆర్ ఫంక్షన్కి అలా మోట మోటర్ బైక్సలో చూడర మోటార్ బైక్స్ లో ఎం ఉన్నది ఇంకా ఇక్కడకంటే ఇక్కడ ఏడు వేలు ఇస్తారు కానీ ఆయన ఆరు వేలు పది వందలు ఇస్తాన అంటాను పది గంటలకు పోయి ఊడిచి నీల్లు పెట్టి వచ్చేయడమే మరి అట్లా చేస్తదా ఇ అట్ల అయితే ఏం కాదు కదరా పొద్ద ఉండడం అవసరం లేదు అయితే ఈరోజు నేను ఆయన కలుస్తా ఫోన్ చేసి రాజేష్ మరి ఇట్ల సంగతి మొన్న అడినావు కదా ఆయమ్మకి ఎంత ఇస్తారు మీరుకా మిగతా కొంతమంది లేడీస్ వర్కర్లు కావాలంట జెంట్స్ కావాలంట
ఆ
బైక్ రెవెన్యూ చేస్త ఉంటారు పార్ట్స్ అన్ని ఫిట్ చేస్త ఉంటారు దాన్ని కడగాలి బైక్ను చేస్తారు కదా క్లీనింగ్
ఆ
కట్టడం ఇస్తే మళ్ళీ బై బైక్ ఫిట్ చేస్త అంటే చేయడం ఇన్సూరెన్స్ చేయడము షిఫ్ట్లు రాయడం వాళ్ళకి క ఏంట ఇన్సూెన్స్ వాళకి ఇయ్యాలి కదా బిల్స్
ఆ
ఇట్లా కొన్ని ఉంటేయి నేర్పిస్తా అన్నాడు డిగ్రీ చదివినొళ్ళు ఇంటర్ చదివిన ఒళ్ళు అయినా పర్వాలదు మేడం నేను మేనేజ్ చేస్త రెండు మూడు సార్లు వస్తే
అమ్మట్కి చదువు కోలేదు కదా
అమ్మ క ఆయమ్మ ఒక పని చేయదర అదే ఉడిసి పది గంటలకు పోయి వాళ్ళు వచ్చి తాళం తీసినంక మా ఊడిచేసి పొద్దుగాలననే ఇవ్వాలంటే వాళ్ళు తళం దిగిననప్పుడు ఇబ్ంది అయింది ఒకవేళ వాళ్ళతోటి మాట్లాడి మరి మీరు వచ్చేదా తాళం తీయకుంటుంటే ఏట్ల పొద్దున్నే వచ్చి మంచిగా ఊడిచి బయట బయట ఊడితే లోపల ఉడిచేసి తాళం వేసుకొని పో నాాకు ఒక ఎప్పుడైనా పోయి ఊడి చేసుకుని రా వాళ్ళ వచ్చి
మరి మరి మాట్లాడరాద
ఆ అదే ఇప్పుడు నాకు ఆఫ్టర్ నూన్ అయిపోతది కదా అమ్మ ఫోర్ ఒ క్లాక్ నేను వెళ్తా వెళ్ళి మాట్లాడతా చేస్తన్నది సాహితి చేస్తాన్నది అంటే వాళ్ళు పనిగా చేస్తారంట
పనిగా వేస్తార అటన
వర్క్ చేస్తాం ఇగ పొద్దున ఆయమ్మ లగాంటే ఇ సమ్మ అనుభవం అంటే ఇక ఫోన్ నేనుగా అన్నది ఇ ఉండే బదులు ఇయ్యలెం కదా ఆ ఇగ ఎప్పుడో ఒసారి ఊడుసుకొని నిన్ నీళ్ళు పెట్టి మంచి నీళ్ళు వచ్చినప్పుడు పట్టచ్చు. అది తోమి ఆడ కుండ కడిగిరా ఏద బిందున్నగా టే వాటర్ వాటర్ వచ్చినప్పుడు వాళ్ళే పట్టు పెట్టుకుంటరు లేదంటే వాళ్ళు ఇట్ల వాష్రూమ్ పోతే బాత్రూమ్ లో ఒక బకిట ఇగ చేతులు కడుగుతరా లంచ్
ఏ చేత్తది మంచిగనే.
చేతులు కడిగినప్పుడు ఒక ఒక బకెట్ అక్కడ పెట్టోస్తే
అవునా.
అయితది టైము వచ్చి ఇంటికి వచ్చిచేయచ్చు ఇంగా మళ్ళా ఏం పని ఉండదు కదా అని నేనంటే సూద్దామన్నరు కానీ వీళ్ళు మాత్రం ఆ ఆ చూస్తరా. అదేంటే ఇగ కొంచెం ఈజీగా ఉంటంది కదా పోయి ఊడ్స్
ఈజిగ ఉంటది ఆమె హెల్త్ కూడా కరక్ట్ గా సెట్ అయితది.
మరి ఎక్కువ కూడా బర్డన్ తీసుకోకుండా.
ఇగ ఇప్పుడు కొంచెం ఇంట్లా ఎళ్తలేదు ఇగా ఇం టి కాడా ఉంటే కూడా అదే మానాది పోతాంది.
ఆ అంటే అప్పటికి ఇప్పటికి కవర్ కాలేదా.
కవర్ చాన అయింది కాకపోతే మా ఈ ఒక నీ ఆమె నాకు ఆరోగ్యం బాలేదని ఫీలింగ్లనే ఉండి
ఆలోచన అదే తా ఉంటాంది ఇంట్ల ఉండేసరికి. ఎలోన్గా ఉంచద్దామెను అస్సల్కే ఉంచద్దు ఇగ. పది మందిలనే వాళ్ళ ఉంచాలే. ఉంచాలే ఉంచితే ఆ మాటలు ఈ మాటలు పడతా అంటే మైండ్లో కొంచం రిఫ్రెష్ అయితది.
కొంచెం అలకటి పనయినా బయట తిరిగే పనే చెయ్యాలనే
ఆ ఆహహా అయితే అడుగుదాంతి నేను చేస్తా తీయరాదు మరి ప్రేమలచ్చతమా పోతనా అన్నది మరి ఇంగ ఎవరి ఇష్టం వాళ్ళకి పోతే ఎవరు
అమ్మకైతే పెట్టియి అక్కా ఇగ అందరిని అడుగకు ఇగ నువ్వు కనీ.
ఆహా ఆ నిన్నంటే ఇగ తియి బిడ్డ ఒక గంట సేపే అయితే అని అన్నది నిన్న అక్కడికి వచ్చింది కదా.
ఇప్పుడు రమ్మన్నా అత్తది నువయితే అడిగి ఇగ అంతలావయితే నెంబర్ ఇత్తగని.
ఆ అదే నేను ఆడ వాళ్ళ ముందే మాట్లాడినా కదా నిన్న ఆ జ్యువలరీ ఆమే వచ్చింది కదా. వచ్చినప్పుడే ఫోన్ చేశింరు మేడం చూశింరా మరి ఇద్దరు జెంట్స్, ఇద్దరు ముగ్గురు లేడీస్ అన్నాను కదా, ఒక ఆయమ్మంటే వెతుకుత నాన్నా చూస్ త అడగాలి కదా నాకు కూడా టైం లేదంటే ఈరోజు సండే ఒకదల కొంచెం టైం తీసుకొని చూడండి మేడం అని అన్నరు. అయితే నేనేం అను కుంటానంటే ఇది ఊరికే ఇంత ఇబ్బంది అయితాంది కదా, ఇది పొద్దనుంచి సాయంత్ర దాకా ఈ లెక్కలు చేయలేక వీలు తిరగలేక లోన్లు ఆ ఇగా పదిహేను వేలు ఇత్తే ఆడ్నే ఉండి అవి బిల్సు చేస్ కుంటా ఆ మార్కెటింగ్ వాళ్ళు వచ్చినప్పుడు మా ట్లాడి ఈ బైక్ ఇంత దీని వాల్యుయేషన్ ఇంతా ఉంటది, దీనికి ఇంత పడుతది ఆ ఆ డిఎస్టీ ఇంత ఉంటది, టిఆర్ అది ఉంటది కదానే టాక్సీ పడుతది ఇట్లా అని చెప్పుకుంటా ఒకసారి అయినా రెండు మూడు వారాలు ట్రైనింగ్ ఇస్తే అయినతోటి తిరిగితే వస్తది కదా, ఇది మానేసి అన్ల నేను ఉందామని అనుకుంటా అనుకోని మనోళ్ళు ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటే అయిపోతది అనుకుంటానా.
ఆ
తర్ వాళ్ళు నన్నేడా వదిలిపెడతా ఉన్నరు. అస్సలే వదులు వదిలి పెడదలేరు ఇగ వీల్లు. సరేనేం మొన్న అన్న చెయ్యను సిస్టర్ ఇగ నాకు చాలా ఈ వర్క్ అయితాంది పోవుడు, రావడం అంటే నెల రోజులల్లో ఎప్పుడైనా నువ్వు ఆ విలేజిలో అయిపోజేస్ మీ మని అంటే మరి కట్టట్లేదు తిరుగుతన్నా మీ ముందు కూడా ఫోన్ చేపిచ్చిన గాదా మరీ లస్ వస్తే ఎట్లుంటది. జనాలకి ఏం మంచి ఇస్తాము. అదేధో నేను నా మాకు లేని బాధ నీకు ఎందుకయితుంది అని అంటారు వాళ్ళు
అ
ఆ చెయ్యి చేసి నువ్వు సా దేవునింత వరకు చేస్తాను చేయట్లేదు నాకేమందంటే నా మీద నమ్మకం కోపంతోటి వదిలిపట్టినప్పుడు జనాల తోటి వీళ్ళలో ఎట్ల అవుతుందంటే ఫీలింగ్ అ అక్కే కదా ఆక్కే కదా ఏ మేడమ ఆక్కే కద ఇస్తం తీయారాదు మేడం కష్టాలు ఎవ్వలకు ఉండయి ఉంటయి ఆరే ఒక నెల ఉంటదమ్మ రెండు నెలుంటాయి మూడోనెలయినా కట్టాలి కాదా
ఉ మనం ఆడోళ్ళు కూడా న్ని ముఖం చూసే కడతారు ధైర్యం గా
ఆ ఇప్పుడు ఆ రెండు వందలు కూడా ఇప్పుడు నేను ఇప్పుడు నేను పోతే మళ్ళా ములుగులు ఎవరు ఉన్నాయిప్పుడు ఆఫీస్ వాళ్ళ అందరికీ తెలుసు మాధవక్క అంద డేర్గా ఉండి మేం మేండిది కాబట్టి చేస్తాంది మనం ఎవలం చేయకపోదుము చేస్తుంది కాబట్టి ఆయంత పొదుపులు అవి ఇవి నిలబడతన్నయి లేకుంటే అవి ఉండకపోతుండే అని వాళ్ళు కూడా అంటా ఉన్నారు సిస్టర్లు ఏం మాట్లాడుతారు ఇప్పుడు కొత్తా ఆమెను పెట్ అంటే మళ్ళీ ఏం తెలువాది మళ్ళ ఫస్ట్ నుంచి చెప్పుకుంట రావాలే
హ్
ఇర్ ఇక్కడ కన్వీనియంట్గా ఉంటలేరు అందరు స్కూల్ సైడ్ పోతారు. సోషల్ వర్క్ చేయడం ఎవరికి ఇష్టం లేదు.
హ్
ముందు అంటే అడ్జస్ట్ అయ్యిర్రు చేసిర్రు ఈ సంస్థల చేరినంక ఇప్పుటోళ్ళు ఏం అంటురూ కొంచెం ఏజ్ ఇప్పుడు మనకు మన అమ్మళ్లకు తేడా మన అమ్మవాళ్ళకు అత్త అమ్మవాళ్లకు వళ్ళ అత్త వాళ్లకు తేడా లేద ఆరా వాళ్ళ ఆలోచనేే బయట ఇంటికి పోయి చేయలేం విలేజ్లో తిరగలము ఒక స్కూల్ అంటే టీచింగ్ పర్పస్ల చేస్తాము అన్నట్టు వాళ్ళు అంటా ఉన్నారు.
హ్
అట్లని చాలా మంది అవాయిడ్ చేస్తారు. ఈ సోషల్ వర్క్ అనేది మళ్ళ జనా జనాలు కూడా అడిగిపోతే కడతం తీయారాదు మేడం ఆ కట్టమా సిస్టర్ ఏంది ఆ స్టేషన్కి పోతారా పోండి మేము కూడా వచ్చి మాట్లాడదాం. వీటిలో కొంచెం వేరే మాటలు గట్టిగా అనేసరికి వాళ్ళు కూడా మనాస్సు నోప్పించ్చినట్టై ఇగా ఓపిక పట్టలేక చెయ్యట్లేదు మూడు నెలలు చేసింది ఇప్పుడు అది రతిశేషిస్టర్ నా తోటి ఇగా బంద్ చేసి ఇప్పుడు స్కూల్ లా టీ
అవును ఒకటి ఒక సిస్టర్ మంచిగా తెల్లగాండే ఒక సిస్ర్ ఆ
ఆ ఆ ప్రతిశిష్టర్ ఆ శిష్టరే లడ్డుగా ఎత్తుగా ఉంటది చుడు తెల్లగా
హ్
వచ్చింది ఎత్తు గా తెల్లగలంట లిల్లీ సిస్టర్ అని ఆమె ఒక ఏడు నెలలు చేసింది. ఆమెకు మన సంస్థ నుంచి ఆమెకు అప్డార్ వచ్చింది. అక్కడ వే వేరే విదేశాలకు పోయిందన్నట్
ఇప్పుడు చెల్లె కూడా అక్కడ సెంట్పారస్ స్కూల నుంచి చెప్తది ఎక్కడ విషయాలన్నీ నాకు చెప్పు టాది గవర్నమెంట్ స్కూల్లానే ఉంటది ఆట కదా
అవును
శాలరీ అయినా టైం కు పడడం
ఆ అవును ఆ ప్రదీది టైముకు ఉంటది. రా
ఆ ఇప్పుడు సమ్మర్ లో కూడా జీతాలు ఇవ్వడం
ఆ ఇస్తారు వేరే స్కూల్లల్ల ఇయరుగాని ఇక్కడ సమ్మర్లో వీళ్ళకి ఏంటంటే ప్రోగ్రెస్ కార్డ్ అయిపోతుంది. తర్వాత ప్లేస్ మళ్ళా క్యాన్వాసింగ్ పోతారు కదా క్యాన్వవాషింగ్ చేస్తారు మళ్ళా ఏమైన్నా డిపెంట్ వర్క్ లు ఉంటే కూడా వర్క్ చేపిస్తారు కాబట్టి వాళ్ళకి శాలరీస్ ఇస్తారు
ఏమంతా బాడని వాళ్ళుసారు ఎందుకంటే క్యాన్వసింగ్ అంటే ఎండలు బాగ కొడతాన అని ఆడవాళ్ళు గాని మగవాళ్ళనే క్యాన్వ వాషింగ్ పంపిస్తారు
ఆ వీళ్ళు ఏంటంటే సాయంత్రం సాయంత్రం పోయిరా టీచర్సు సాయంత్రం సాయంత్రం పోయిలు వీళ్ళకి ఎంతొస్తుంది శాలరీస్
నైను టెన్ దాక ఆస్తుంది ఇప్పుడు
ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అంతే టీచర్లకి
ఉ
రెండు బాగా ఇగా మధు మదన చార్యుడు ఎప్పటినుంచో ఉంటాడు మదనచార్యుడు ఆయనకు పదిహేను వేలు పదహారు వేల దాకా వస్తేయి కావచ్చు ఒక సీనియర్ టీచర్లకి కొంచెం ఎక్కువ మిగతాలందరికి తక్కువనే క్లాసులు చెప్పుకుంటారు పోతారు అలాంటి వాళ్ళకు ఆరు వేలే ఏమో రెండు
ఆ ఆ ఉ హు
పెద్ద ఆమెను ఏడ వేస్తా అదే అదే స్కూల్ కదా అదే హాస్టలా
ఆ అక్క అర్ధాంగాలే
మల్ల అదే కంటిన్యూ చేయాలి కదా
ఆ అదే సర్టిఫికెట్ ఏం సర్టిఫికెట్
ఇప్పుడు వాళ్ళ స్టడీ సర్టిఫికేట్ మేము ఉంటది కదా మేమో ఒకటీ జీరాక్స్ వాళ్ళ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ కావాలి వాళ్ళకి ఏదైనా స్కాలర్షి లేకుంటే వాళ్ళకి క్లాస్ చెప్పిస్తారు ఒక దసరా హాలిడేస్ కి స్కూల్లలో వాళ్ళ హాలిడేస్ ఉన్నప్పుడు మము పిలిస్తామన్నట్టు రిఫరీ ఫస్ట్ మేము తీసుకెళ్ళాలే
ఆ ఆ ఉంటాను అక్క
ఏ ఆ